బాగున్నావా
ఆ బావున్నా నువ్వెలా ఉన్నావ్
ఉమ్ నే నేను కూడా బాగున్నా చాలా రోజులు అయింది కదా మనం ప్రాపర్గా మాట్లాడి
అవును కాల్ లిస్ట్ లో బీసీ
ఆ
కాలేజ్ లైఫ్ బిజీ అయిపోయింది అసైన్మెంట్స్ ఇంటర్నెట్స్ హలో
ఆ ఆ చెప్పు వినిపిస్తాంది
ఇంటర్నల్స్ ప్రాజెక్ట్స్ టైం దొరకట్లేదు అసలు అయితే
ఉమ్ నిజమే ఈ మధ్య ఓల్డ్ కాలేజ్ మెమోరీస్ గురించి ఆలోచిస్తున్నాను
సేమ్ నేను కూడా కాలేజ్ ఫస్ట్ డే గుర్తొస్తే ఇప్పటికి నవ్వు వస్తుంది
ఉమ్ నాకు ఫస్ట్ డే చాలా టెన్షన్ గా ఉండేది
కొత్తవాళ్లు
ఉమ్ నేను క్లాస్ రూం డోర్ దగ్గర నిల్చొని లోపలికి వెళ్ళలా లేదా అని ఆలోచిస్తూ చిస్తూ ఉండే దాన్ని
హో అవునా నేను కూడా చాలా సైలెంట్ గా లాస్ట్ ఇంట్లో కూర్చున్నా
హమ్ తర్వాత స్లోలీ ఫ్రెండ్ అయ్యాం
అవును అప్పటి ఆ కోర్డినేట్స్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ గా మారిపోయింది
ఉమ్ అవు అవును అసలు నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడావు
నా పక్కన కూర్చున్న అమ్మాయితో
ఉమ్ పెన్నఅడిగి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింద
ఎక్సెక్ట లీ చిన్న కాన్వర్సేషన్స్ ఎప్పుడో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ అయిపోతాయి
ఉమ్ ఇంకా నేను అటెండెన్స్ రిజిస్టర్ పాస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యా
అవునా ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయా నీకు
ఆ ఒకసారి లెక్చరర్ క్వశ్చన్స్ అడిగారు నేను ఆన్సర్ తె తెలియకుండా కాన్ఫిడెన్స్ తో రాంగ్ ఆన్సర్ చెప్పేశా
హో అవునా తర్వాత
ఆ తర్వాత వచ్చి అందరు నవ్వారు నేను కూడా నవ్వేసా
నాకు ఒకసారి ఆన్లైన్ క్లాస్ లో మ్యూట్ చేయడం మర్చిపోయా
ఉ అయ్యో మళ్ళి ఏం జరిగింది బియ్యం చెరుగుడు
అమ్మతో మాట్లాడుతుంటే ఇంత క్లాస్ విన్నాడు
ఉ చాలా ఇన్ బ్యాలెన్స్ గా ఉంటుంది కదా ఆ మూమెంట్ బియ్యం చెరుగులు
కొన్ని ఇంకా ఎగ్జామ్స్ ముందుగ వస్తే ఇప్పుడు కూడా భయం వుంటుంది
ఉ ఇంకా చాలా టైం ఉంది అని అనుకని లాస్ట్ నైట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళం ఉ హు
ఎగ్జామ్ కి హాఫన్ నవర్ టైం ఉంది
ఇంకా గ్రూప్ స్టడీ అన్ని కలిసి హాఫ్ టైమ్ చాటింగ్ చేసేవాళ్ళం
అవును ఎగ్జాక్ట్లీ ఇంకా నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా కామనే కదా
ఉ అవునా అవును మా ఫ్రెండ్స్ లేకపోతే కాలేజ్ లైఫ్ బోరింగ్ గా ఉంటుంది
ఉ అవును ఇంకా కాస్ట్ క్యాంటీన్ గురించి మాట్లాడాలి
ఉ అవునా అది మన సెకండ్ క్లాస్ రూమ్ అనుకో డోర్ సౌండ్
ఆ
అవును ఇంకా టీ అండ్ సమోసా కంపల్సరీ
ఇంకా డబ్బంతా అక్కడే మర్చిపోయే వాళ్ళము
ఉ అవును నిజమే
ఒక ప్లేట్ నలుగురీ షేర్ చేసినా రోజులు గుర్తున్నాయి
ఉ కానీ హ్యాపీనెస్ మాత్రం అన్ లిమిటెడ్
నిజమేలే ఇంకా కాలేజ్ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు
అసలు అవి చాలా ఎంజాయ్ బుల్ కదా
నేషనల్ డే ఫొటోస్ అంట కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అంట డ్యాన్స్ ప్రాక్టీసెస్ అంట లాస్ట్ మనెట్ టయర్డ్ అయిన మెమోరీస్ మాత్రం ప్రైజ్ లెస్
ఉ అవును ఇంకా టీచర్స్ గురించి ఏమనుకుంటున్నావ్
కొంత మంది స్ట్రిక్ట్ గా ఉండేవారు
కానీ మన ఫ్యూచర్ కోసమే కదా
కొంతమంది లెక్చరర్ ఇన్స్పిరేషన్ లాగా ఉండేవారు
ఉ అవును వాళ్ళకి మన సక్సెస్ చూడాలి అని ఉంటుందిలే ఉ ఉ హు
వాళ్ళకి మన సక్సెస్ చూడాలని ఉంటుంది కదా
ఉ హు ఉ అవును ఇగ టీచర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్
టీచర్స్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంటదా
ఉ ఆ ఇంకా ఆఫ్టర్ కాలేజ్ కాలేజ్ అయ్యాక మీ ప్లాన్స్ ఏంటి
ఆచే ప్లాన్స్ ఏంటి మంచి జాబ్
కాలేజ్ అయ్యాక ఇకా ఇంకా ఏముంటుంది ఇంకా మంచి జాబ్ తెచ్చుకోవడం.
ఆ అవున్లే
ఉ మరి నువ్వు
నేనా నాకు హయ్యర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది
ఇంకా ఫ్యూచర్ గురించి కొంచెం ఎగ్జైట్మెంట్ కొంచెం ఫియర్ ఉ ఉంటుంది కదా
కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అవ్వాలి.
ఉ డెఫినెట్గా
ఫ్రెండ్షిప్ అంటే నీ ఒపీనియన్ ఏంటి
అంటే జడ్జ్మెంట్ లేకుండా మాట్లాడగలగాలి అసలు ఆ ఆ రిలేషన్ ని ఇంకా రిలేషన్షిప్ ని ఇంకా ఫ్రెండ్షిప్ అంటారు.
హపీ మూమెట్ సెలిబ్రేట్ వాళ్ళు డి టైమ్ లో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సైజ్ నా నన్యూన్గా హాయి అయే వాళ్ళు
నా టూ ఫ్రెండ్స్ లైఫ్ లో బ్లెస్సింగ్స్ కదా
అవును ఈ కాన్వెన్షన్ వల్ల మా కాలేజ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి
నాకు కూడా టైమ్ ఎంత ఫాస్టుగా వెళ్తుందో కదా
ఒకటి ఒక రోజు మనం జాబ్స్ లో బిజీ అయినా ఈ మెమోరీస్ ఎప్పటికీ స్పెషల్ లాగా ఫీల్ అవుతాయి
ఉ ఇంకా ర రియూనియన్ కి కలిసినప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుకుంటాం
ప్రామిస్ చేద్దాం చేద్దామా
ఏంటి
బిజీ బిజీ అయిన ఫ్రెండ్షిప్ ని మర్చిపోకూడదు
కాల్స్ చేద్దాం మెసేజెస్ పెట్టుకుందాం
బర్త్డే సెలబ్రేట్ చేద్దాం సపోర్ట్ చేసుకుందాం ఒకరిని ఒకరు
ఉ సరే పమిస్ నేను కాల్ చేస్తూనే ఉంటానే మెసేజెస్ కూడా చేస్తూ ఉంటా
మరి ఇంకా ఎవరైనా టచ్ కాలేజ్ వాళ్ళు
ఉమ్ ప్రస్తుతానికి ఇంకా నా డిగ్రీ అంటే డిగ్రీ హ్యాండ్ లో ఉంది కదా ఇంకా డిగ్రీ అయిపోతే డిగ్రీ హ్యాండ్ లోకి వచ్చాక మళ్ళా తెలుస్తుంది ఎవరు టచ్ లో ఉంటారు ఎవరు టచ్ లో ఉండరు ఇప్పుడైతే ప్రసెంట్ ఫ్రె ఫ్రెండ్స్ అందరు టచ్ లోనే ఉన్నారు మరి నీకు
నాకు అంటే ఇంకా అందరూ తెలిసిన ఇప్పుడు కాలేజీ నడుస్తుంది అందురు ఓకే అని చెప్పి మెసేజ్ చేస్తారు అది అయిపోన తర్వాత తెలుస్తుంది ఇంత మంది మెసేజ్ ఎంత మంది చేయరు అని చెప్పి
హు అవును ఇంక మొన్నని నాకి రీసెంట్ గా సెమ్ అయిపోయింది ఇంకా ఇంటర్న్షిప్ కని ఎండ్ ఆఫ్ మంతూ ఇంగా ఇచ్చినారు బ్రేక్ ఇంగా ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుదామని ఉన్నా
అది కూడా సెమ్ అయింది నాకి హాలిడేస్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఫిఫ్ట్ నుంచి ఓపెన్ అవుతుందంట కాలేజ్ వెళ్ళాలి ఇంకా
అహో ఫిఫ్టీన్త్ అంటే ఎప్పుడుస్తుంది మండే నుంచా
ఆ మండే ఆర్ ట్యూస్డే తెలిదు వెడ్నెస్డేమో
ఉ అంటే ఈరోజు లెవెన్ అంటే రేపు టువెల్వ్ థర్టీన్ ఫర్టీన్ ఆ మండే నుంచి వస్తుందిలే
అవును
ఇంకేమి డిన్నర్ ప్రిపేర్ చేసేసావ
లేదు ఇంకా చెయ్యాలి నువ్వు చేసేసావ
ఇంకా లేదు చేస్తారు కూర అట్లే ఉంది ఇంకా అన్నం చేసుకు ఉంటే సరిపోతుంది
సేమ్ మా ఇంట్లో కూడా కూరే ప్రిపేర్ అయిపోయింది ఇంకా అన్నం చేసుకోవాలి
ఇంకా ఆఫ్టర్నూన్ తింటివ
ఆ తినేసాను నువ్వు తిన్నావ
తినేసా నేను కూడ చానా లేట్ అయింది తినాలికి
ఉ అవునా సరే ఇప్పుడు నేను వెళ్ళాలి
ఉ సరే అయితే
సరే బాయ్
బాయ్